హలో
హలో
హలో
ఉం చెప్పు చిన్ని యా యారేనా యారేనా కాల్ ఎరు
పిల్లలు
లే ఆడుకుంటున్నారు
అంటే ఇక్కడే ఉన్నారా ఊరి కెళ్ళ లేదా
ఉం ఉంటారు ఇంగ ఒక వారం
ఇంతవారము అంతలోపు వచ్చేస్తుంది ఉం
మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో అయినా నాకు
అవునా అయ్యా మాషడంద మ మళ్ళీ చెప్తాన నీకు
ఉన్నారు ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు నా నిద్రపోయినద
ఉం
లేచి ఆడుకుంటున్నారు పిల్లోలంతా
హ హమ్
ఉం నువ్వు చే నువ్వు మాట్లాడట లేదా
ఏంది
ఉం నువ్వు మాట్లాడట లేదా మీ సీనియర్తో
ఎవరు
శీ
ఆ లేదు ఎప్పుడు ఈ మధ్య అసలు అప్పుడు ఒకసారేమో కాల్ చేశాను
ఉం ఉం
సింగ్
అదేలే జగదీష్ గిన టచ్ లో అంటే నువ్వు లేవ అని
ఉంది ఆ కానీ ఎక్కువ మాట్లాడడం లేదు
ఆహా
అప్పుడు ఒకసారి మీ అడిగిన్నాను ఇలా ఏం తీసుకు కుంటే బాగుంటుంది అని
ఉం
ఎంబిఏ జాయిన్ అయ్యే టప్పుడు సెకండ్ ఇయర్
హ హమ్ ఆప ఆప ఏం చేస్తాను ఇప్పుడు
ఆ జాబ్ అప్పుడు ఏదో జాబ్ చేస్తాంది ఇప్పుడు తెలీయదు
ఉం డిగ్రీ చేసింద బిటెక్ చేసింద
ఆ డిగ్రీనే
ఆ ఓ హ్మ్
మళ్ళీ ఎం బి ఏ చేసింది
హ్మ్ నన్ను మా ఆయన మళ్ళీ చూసుకు ఏమన్నా చదువుతవేమో
ఆ
ఇంగ చదు చదువు పో
ఉ
అవుంట ఆడు
ఉ ఏం చదువ్తాళ్ళు
హ్మ్ ఏదా విధమ్మా పాలు మేవుండి చదువంలే ఇంగ చదివి ఏం చేయలేము
హ్మ్
నిన్న
అ
ఆ
ఏ మస్త ఉన్నయ్
ఏం రాలలో ఇది ఊరుకి చూడమని వెట్టిందా ఎస్ సి స్తి స్వాతి అ
ఏదో పెట్టింది ఇలా ఆ ఉన్నాయి చూడు ఇంకా వత్తెప్ పెడతాను అని
హ్మ్
హ్మ్
అదే మ బి పి ఎం అంటే మీ బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించినది
ఉ
హ్మ్ అ ఎం బి పి ఓ కాదది
హ్మ్
నార్మలే
హ్మ్ ఉ
హ్మ్ వేసినవా లెక్క మల్లా
లేదు ఈ రోజు వేపిచుకుంటాను ఇంకా మళ్ళీ ఒకవేళ ఇంకా టైం అయ్యింది అనుకో ఇప్పుడు ఉన్నదానికి కూడా మళ్ళీ కట్టాలి అంటారు కదా
అవును
హ్మ్ ఇప్పుడే కట్టేస్తా ఒకవేలా
జగదీష్ ని అడిగి ఏపిచ్చుకో
హ్మ్
వాని కాన్నే నిజడు
ఇంకా ఆ వేరే వాళ్ళయితే
అ
ఇయర్లీ ఫీజే అరవై వేలు చెప్పిన్నారు
అ
అది కట్టేసినారు అది కాకుండా మళ్ళీ అది వచ్చి మార్చి వరకే కు మళ్ళీ ఏప్రిల్ కి మే కూడా కట్టండి
ఆ
కున్నారు
ఆ
మళ్ళీ ఆ మొన్న ఒకటో తేదీకి ఖాళీ చేసేయమన్నారు
అ
వాళ్ళు వెళ్ళిపోయినరు ఇంకో ఇంటికి
బిటేక్ వాళ్లకు అరవై వేయిలు
ఆహా
ఆ
కలాం పీజీ వాళ్ళు
మ్ హు
మ్
మనకు సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచే కదా చెప్పింది అంకులు
అప్పడి నుంచి కట్టింటే జనవరి వరకు వచ్చింది అనుకుంటా
ఆ హా నేను చెప్పేది మొత్తము సెప్టెంబర్ నుంచి మనం మొత్తము అరవై వేలు కట్ట యాభై రెండు వేలు కట్టాలి అదే లే ఇగ మా వోణికి యాభై రెండు అన్నడు మనం యాభై తనం ఇప్పడు నుంచి సెప్టెంబర్ నుం సెప్టెంబర్ నుంచి
మ్
సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే పదిహేను వేలు సరిపోతాయి లే యాభై వేలు
మ్
పదిినెళ్ళే కానీ
ఎప్పటికిీ ఈ మా నెల
జూన్ కంతా కలిపి పది నెళ్లయితాయి మనం సెప్టెంబర్ నుంచిే కదా చెప్పింది అంకలు
మ్
ఆరోజు వచ్చినప్పుడు మాట్లాడినం
జూన్ చవుతుందా
ఆ జూన్ కు పది నెళ్లు
మ్ ఇది జూన్ కదా
ఆ
మ్
జూన్ కు పదిినేళ్ళు అయితది
కానీ ఈ నెల ఉండాలే కదా మనం ఇంకెళ్ళిపోతాం
మ్ వెళ్ళిపోయినా యాభై వేలు గట్టాల్సిందే లే
అదే నేను అడుగుతాను ఇలా అంటే అప్పుడు మాకు ఇంటర్ని చెప్పని హాలిడేస్ ఇచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు పెళ్ళికి ఒక్క వారం అందుకునిన్న కదా ఇలా ఒక హాఫ్ నెల్ అన్నా తగ్గించుకోండి అనీ.
అ. ఈరోజు చేపిచుకో జగదీష్ ఫోన్ చేసిన ఏమంట ఏమంట.
హ్మ్.
ఉమ్.
హ
మీది మాధువి ఎమ మాధుని అడగాలి కదా మీరు.
అడిగినాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయిచుకో నా నాన్న ఎవరినన్ను అడిగి ఇద్దాము.
ఆ.
మామీ దగ్గర అప్పుడు లేదనింది దేనికి యోగా. కి కట్టినా అంది.
హ్మ్.
హు.
యోగ నేర్చుకుందాం అన్న.
హుమ్మ్.
యోగా ఏడ నేర్చుకుంటాందంటే మళ్ళా.
యాడ కట్టింగ్ గ్లాస్ పొద్దున్నే పోవడానికి.
ఉమ్. హుమ్మ్ యోగ మనం చేసుకుంటే బెటర్ ఎడా కటక.
నేను అదే చెప్పిన ఊరికి అక్కడ ఆరు వేలు ఎందుకు. హుమ్మ్ నాకు ఇచయే మేం అన్ని చేస్తా ఉంటే.
ఆ.
ఏద జిమ్ జిమ్ కెళ్తే. అదే శనివారం అన్నారు ఈరోజు మేడం.
ఆ.
ఆ వాళ్ళని అడిగినారంట వచ్చే వాళ్ళని.
హ్మ్.
ఆ కానీ ఎట్లంటే అట్లా ఉంటుందంట వరుసగా బెటర్ అంట.
హుమ్.
పనల్ వైజ్.
ఆహ.
షఫిల్ గా చేస్తరంట.
అవునా అదే నేనెప్పుడు వచ్చదనింగ.
అదే తెలిలా.
అవునా. ఎంతలే నీ దాన్ని చూస్తావుండు.
శనివారం చూస్తాం.
ఎంతుంన బజారలో పేపుతది గానీ. హామ్. ఉమ్ ఎం చేతనవ్ అన్న.
ఫీలింగ్స్ లెవ్వనది ఈరోజు. ఇప్పుడూ వెళ్ళినారు వేయడానికి పదమూడోది వేసినారు. ప్యానెల్స్
యేవర్ధీ
మా వాళ్ళదే మా వీళ్ళు వెళ్ళి నాకు వేయడానికీ ఆల్ వేస్
మీరు మొత్తం పదమూడొంద మూడందల మంది కాబట్టీ చాలా ప్యానెల్స్ ఒచ్చాయిలే
టూ సిక్స్ రెండందలరవై ఎంతమందో ఉన్నారులే కొందరు అందరు ఎళ్ళిపోగా
ఊ
ఒక్కదానికి ఇరవై మంది గదా
మాములుగయితే మేమప్పుడు పది మందిమి ఒక ప్యానళ్ళకి
మాకిప్పుడిరవై
ఇరవై మందంటే పదైదు బ్యాచులొస్తయ్ ఎట్ల తిరిగి పదైదు బ్యాచులొస్తయ ఎట్ల తిరిగీ
అటూ ఇటూ ఎటేస్కున్న పదైదు మందొస్తరు
ఊ
మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటది ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ ఉంటది.
ఒకొక్కటేనా
అంటే ఒక ప్యానలు మధ్యానం మార్నింగ్ ఉంటది.
ఆ మా వాల్ మేడం ఏమంది అంటె ఒకే రోజు నాలుగైనా ఇచ్చేస్తాము అనింది
ఆ ఊ అవునులే ఇలా ఇరవై మందికి అయిపోయేసరికీ సాయంత్రం అయితది పొద్దున పది మందికి తీసుకుంటాడూ మళ్ళా సాయంత్రం మధ్యాహ్నం పది మందికి తీసుకుంటాడు
మాక్ నాలుగు ప్యానెల్స్ నా
ఉ
నాలుగు రెండ్లా ఎనిమిది ఎనవై మందికి
యేన అంటే మీ ఒక్క ప్యనెల మల నలుగురు కూర్చుంటాన్రా
అహా
అంటే పక్కన్ పక్కన్ రూమ్ లో చేస్తరేమో కనీ నాలుగు ప్యా అయిదు చేయాలన్
ఆ పద్ధనన్న పొద్దున్నుంచి సాయంత్రంవా నాలుగయిపోతాయి అంతే ఎక్కువ అయిపోవు
ఉ అరే నాలుగు లేద ఐదు
ఊ మళ్ళ వాళ్లు బ్రేక్ తీసుకొంటారు మధ్యలో మార్నింగ్ ఓ బ్రేక్ ఆఫ్టర్నూన్ ఒక్ బ్రేక్ తిస్
ఆ
అంటే తీసుకుంటారు
ఊ
ఊ
మన టైమ్ బడుతది
ఊ అప్పున్నాది మార్నింగ్ అయిపోయిండాదీ
ఉ
ఫస్ట్ నేనే చెప్పినా
మ్
చెప్పేసి ఫ ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్మిట్ చేసేసినా
మ్
సడ్మిట్ చేసి రూమ్ కి పోయినా
మ్ హు
మా నాన్న ఫోన్ చేసి బస్ ఎక్కు రా ఇంకేం పని లేదు కదా బస్ ఆ రోజు ఇంటికి పోయినా ఇంగ ఆ రోజు నీకు పాల్కోవానీ కూడా అమ్మాయితో ఇప్పించాను కదా.
ఆ
మ్ ఉ పాస్ అయితా సిలబస్ అయితే ఏమోలే మరి చెప్తాలే అన్నాడు చూత్తా ఏందో ఒకరిని అడిగితే పడేసిన అంత అందంగా ఇక ఉండాయ్ లే అంత
ఆ చాయ్ తెలియదు అయితే
అయి ఉండాయో లేవో నాకు తెలియదు.
ఉ సరే ఉంటాము
మ్
మ్